ఇలవ
ఆ చెప్పు ఒక్క నిముషం ఆగ్ సైలెంట్లో ఆ చెప్పు మమ్మీ
ఏం లేదు బిడ్డ నువ్వు ఎ రోజు ఒత్తఅంటనావ్
ఉమ్ ఈ సాటర్డే సండే లేకపోతే ఓస్థా అనుకుంటున్నా
ఆ రా అప్పడి వరకు కంప్లీట్ అయితయా గోడలు ఆ అయితయి
గోడల్ అయితై బిల్డింగ్ పడుతయ్ అంతేనా
బిల్డింగ్ పడది ఆహ్
ఉమ్
ఇంటికిల్ లేశినాయ్ దర్వాజలు పెట్టినం ఆ లోపల వంట రూమ్ దేవుడు రూమ్ ఇట్ల కడుతాళ్లు
వావ్ అన్నయ్యాతునైనే
ఆ అదే ఇప్పు రూమ్ల బడ్ రూమ్లా ఆ బత్ రూమ్ కట్మానాన్నారు ఐదు ఫీట్లా ఐదు ఎన్ని ర ఆహ్ నాలుగు వెడల్పు ఐదు పొడుగు పెడితే బిడ్డ రాధాక్కోలా రూమ్ ఉన్నది జూశ్న అపుడు అల్ల బెడ్డు వడ్డెస్ అగొ సేమ్ గదే పరిస్థితి అయితాంది బిడ్డ ఇప్పుడు రాధక్కోలక్ తలుపు బెట్ట రాకుంట అయితాంది అద్ మంచం ఎసుకున్నడు డోర్ బొతలేదట డోర్ అట ఇరిగిందట
ఆ హ
తందని డమ్మి బాత్రూమ్ కట్టమంటానం అప్పడ మందం బిల్లులో పోయేటట్టు బాత్రూమ్ కట్టమంటానం
ఆ
చ్ కూడా పికదామని చెప్తానం
ఇది బాత్రూమ్ మాత్రం ఖచ్చితంగా వెస్టన్నె పెట్టియుర్రి
బాత్రూమ్ అట వెస్టర్న్ పెటియర్రి అంటాంది
ఎంత లేటయినా మంచిదే మమ్మీ నేను ఒక ఆహ్ పని పైసలు ఇస్త గని వెస్టన్నె పెటియురి అది ఎప్పటికైనా తమ్మున్కే మంచిగ పనికొస్తది వానికే
అహ్ వేస్టన్ పేట్టియూరి అంటాంది అహ్ సరే పెట్టితతియ్ బిడ్డ
ఊమ్
వెస్ట్రన్ పెట్టిస్తే నేనేట్ల
ఏం లేధుతి మమ్మీతో పైనొక ఒక చిన్నది బ్రావి మామ ఎంత ఎంత దున్నదాది చెప్పు అంత చిన్నదయితే సరిప్ పోతది మనకి
సరే ఇది
హ
ఎటువంటిది వెస్ట్రన్
మరి లేకపోతే ఇప్పుడు ఎవరు పోతుర్రే
ఆహ్ నూకల్ పోయకుండా
ఆహ్ మూకాలు ఏం పొయావ్ మంచిగా కూసొని మళ్ళ మా ఎన్క ట్ల మాక్ బకిట్లు మోసుకొని పోవుడు ఇదంతెందుకు డైరెక్ట్ అలానే ఉంటది
ఒకవేళ మనం నల్లాల్ ఫిట్ చెసుకోపోతే ఎట్లా వెస్టిన్ పెట్టితే
ఎంగాదు
ఏంగాద
మనకు ఏమంటరూ
అడవిలోకి
హ్మ్
అయితే కిటికీలు పెట్టిలు దర్వాజాలు పెట్టిలు చెత్తాలు
హ్మ్మ్
హ కిటికీల మిదికి దర్వాజల మిదికి బీల్ల గోశిల్లు
హ్మ్మ్
గియాల రేపు నా నీల్ తగినంక ఎల్లుండి శుక్రవారం ఒచ్చి కంప్లీట్ చేస్తా అక్క అన్నడు మొత్తం కంప్లీట్ చేత్తదట
శుక్రవారం వరికు మొత్తం
అయితెదీ
ఆ బిల్డింగ్ ఎప్పుడు పడుతది బిల్డింగే శుక్రవారం రోజు పడుతదా అయిపోతదా
వో బిడ్డ కిటికిల వారకే దర్వాజాలు గోడలు లెత్తయ్ నువ్ బిల్డింగ్ బిల్డింగ్ అంటానవ్ బిల్డింగ్ రోజు మూడు లక్షలయితే బిల్డింగ్ పడుతది ఎట్ల పడతదనుకున్
వామ్మో
రా బిడ్డ మేమ్ ఒర్రి సత్తానం గి పైసలకు
అవును అది పడినంకా
చేపిటిని లా మ్మ్ సరీ మేస్తికి ముప్పైవేలట పరాట గోడతే చెక్క కొట్టేటోళ్ళు కట్టా వాడికి డెబ్బేవేల్లక్ష లక్షేమో సలాకు సిమెంట్ బత్తలకు లక్ష కంకర ఇస్క ఇవి ఇవ్వి బిల్డరు అవి యాభైవేలు
వామ్మో
ఆ ఏంటిదనుకుంటానవ్ బిడ్డో మొదలు పెట్టినాం గానీ ఒక పైసలైయితే లెవ్వు ఎప్పుడు నాకు నిమ్మల ఉంటలేదు రందైతాంది ఎట్లా చేసుడు ఎట్లా తిరుతం ఈ బాకీలంతా పోయితాన
ఈమద్దె రందివడకు రంధివుడ్తే అయితదా మమ్ నీయవ్వ కట్టేది కడతానం అయితాంది ఈగ రందివడుతే ఏమైతది ఇగ గట్ స్తున్నాయి ఇగ
ఎల్ అల్లెంటిది తెలుసు ఇప్పుడు మనం గట్టకుంటుంటే ఇప్పుడు రత్తి పెద్దమ్మ గట్టిందా? రాఖీ మామ కట్టుకున్నాడా?
ఆ
ఉహ్ ఇప్పుడు మళ్ళ రెండే మిద్దెలు అత్తె చిన్న అమ్మమొల్లు గట్టుకుంటరు మోగిలి తాతోళ్లు గట్టుకుంటరు. ఇగ మన మన్నే పిల్లల అందరికీ స్లాపులే ఇగ మనకు ఒక మనిల్లే మంచిగుండకపోవుబిడ్డ
ఆను
మాదే పెద్దమ్మ కట్టేది.
ఉమ్మ్
పెద్దమ్మ అడిపిల్లనే పెళ్లియేత్తే బోయె క అని ఆమె కట్టది.
ఉమ్మ్
మనమేముంది బిడ్డ అడు అన్యాయం మనమైతే అడివైంది
ఏం మన గురించి ఆలోచించుగున్టామ్ గానీ చుప్ అది ఎప్పుడైనా తమ్మునికే మంచిగా యుజ్ ఐతది మమ్మీ
యూజ్ అవుడ్ గాదు బిడ్డ అందరూ బిల్లింగ్ అయి మనిల్లే వంపల వాడుకుడు మన ఇల్లే పెంకిటిల్లోలు గా వాంప్లవోలవడు నాదానుగుండవు మననే
ఆవును
ఆ ఇప్పుడు మంచిగున్నది ఇగ
మమ్మీ వరంగలో ఎయిర్పోర్ట్ పేడితే అది ఎట్సైడొస్తది మమ్మీ మనక్ కే మన మంచిగ ఉంటదా ఎయిర్పోట్ వెడుతె
ఎయిర్పోర్ట్ ఎక్కడ వడతాంన్న
ఏమో నాక్ తెల్వద్ గని ఎయిర్పోర్టు వడుతుందని అ అంటున్నారు
మామ్ నూర్ల ఎయిర్పోట్ మామ్ నూరు మస్తుదూరం మనది
మామ్ నూరు కరెక్టే కానీ రోడ్డు వడుతదా మనసైడ్ ఏమన్నా
మన రోడ్ సైడ్ ఏం లేదు రోడ్ బైట ఏర్పోర్ట్ మనకి దగ్గరే న డాడి మామ్నూర్ ఉమ్మ్ మామునూర్ దగ్గరే ఆ ఎంది బిడ్డ
ఏ కాదు నేను రీల యుషిన రీల యుస్తే మొత్తం గవ్వే చూ పిస్తరు నాకు ఎందిది ఏర్పోట్ వడుతందనీ నాకే తెల్వదు
విన్నా అంటె శనివారం సెల్వుంటే ఎక్కు పొద్దున శనివారం, ఆదివారం ఉంటవ్ మల్ల సోమవారం ఎట్లా అందుతవ్
ఆ గదే ఆలోచిస్తానా ఇడికి ఓచ్చేసరికి తొమ్మిదయితే ఇడికి పో పొద్దున రావాలంటే మళ్ళా నాకు ఎట్ల రావాలో దెలుస్త లేదు
ఈడ బస్సు ఉంటది బిడ్డా
ఉంటది కానప్పుడు ఏందంటే మధ్యానం కావట్టి ఇడి చిచ్చేసరికి పదకొండయినా గూడా ఏం గాకపోతుండే. ఏ ఇగ అదే ఆలోచిస్తానా
వద్దు ధియరాదు
ఉమ్ అప్పుడైన ఏం కాద్ ఇగ
అ మరి ఇప్పుడు మి స్లాబ్ అయ్యేడపుడు అద్దు ఇంతల బాబాయ్ ని ఇంటికి పొ అన్నరట ఇయాల
అవునా? ఇప్పుడు ఏడ ఉన్నరు పిన్ని వాల్లు
హాస్పటల్నే ఉన్నరు గానీ
ఉ
కిడ్నీలు పక్కలు కొంచెం తగ్గిముఖం బట్టినయ్ ఇప్పుడు ఇంటికి పోర్రి అన్నరు అన్నం
ఆ
కిడ్నీకి, లివర్ కి సంబంధించిన టాబ్లెట్ ఎట్ల సారు అని అంటే అన్నింటింకి సంబందించినవి కావు. అవి ఇంటికి పోరా అన్నాడట.
ఉమ్
వేరే సార్ చూసిండట పెద్ద సార్ ఒచ్చి అమ్మ ఇంక నాలుగు రోజలు ఉండాలి. ఇప్పుడే పొవద్దు మీరు అని అన్నరట.
ఉమ్
మరి ఈ నాలుగు రోజలు ఉంటరో మరి, శుక్రవారం వరకు ఓతరో ఎట్ల అనేది తెల్వదు. ప్చ్
పోఅన్లే ఆళ్ళు ఉచ్ దేవుడు ప్చ్ ఈ ఇ యేడు ఏం రాసిండో మాక్ తెల్వద్ గాని. పిన్ని ఇంటికి పోవాలె, బాబాయ్ ఇంటి పోవాలె
మా అత్త ఇంటికి పోవాలా ఇంటి కాడ చేయవు. తో బిడ్డ మంచి మంచి గానిది ఇంటికి అద్దె ఎట్ల అని అట్ల రంది అయితాన్ది. ఇ గావాలి గదా
అవున్ ఇగ మరి ఏమో ఇగ
మెడిసిన్ ఇత్తం అన్నరట.
ఉ
అ నీకుమైనా అనిపితే వారవారం రార్రి నెలకి ఒకసారి రార్రి అనరట. ఫీవర్ అయితే అట్లే బ్లడ్ కావ్ లివర్ పస్కలు ఉండి కిడ్నీలు తక్కితే లివర్ మంచిగా అయితది అంటగాద.
కానీ కిడ్నీ మీద ఎఫెక్ట్ తగ్ తగ్గుతుందంటవ
తగ్గిందట తగ్గింది పస్కలు కొంచం తగ్గుముఖం ఏం జేత్తాండు అన్నం తింటాండు, అన్నం తింటాడంట బు
ఆ అదేమొన్న పోయినప్పుడు పచ్చడేయ్, పచ్చడేయ్, పచ్చడేయ్ అని అన్నడు.
అవున
పచ్చడయ్ పచ్చడయ్ అంటే పిన్ని పచ్చడి ఏస్తుంది. కల్ మసల్లు ఉంటయ్ అదిఉంటయ్, ఇదిఉంటయ్ వద్దు కడుపుల న ఏమో వద్దు మసాలలు ఉంటయ్, అవి ఉంటయ్ అరగొద్ద అని నానమ్మ నేన్ ఏమో అర్ ఎందుకు ఇప్పుడే తి తింటాండు గద కొన్ని రోజులఐనక నువ్వు ఏది తింటా అంటె అది పెడ్తం గని ఇప్పుడు పెరుగుతొ నేన్ ఎమన్న అంటె అసల్ వింటలేడే
ఊ నువ్ మల్ల అట్లనే చేతనవ బాబాయ్ చెప్తేఇంటలేవ్ అనొద్ద
ఏ అప్పుడే అన్నాను. ఎవరు చెప్పిన వినవా ఇప్పుడు గుడ వినవా అని అన్న ఏమన్లే ఇగ పోయేటప్పుడె ఇగ బాయ్ పోతనఅంటె గుడ సప్పుడేక ఉన్నడ్ ఇగ
ఆ సపుడ్ చేతలెడ్ నాకే చెప్తాండ్అని
మ్ నాదే కోపం ఇగ తినగా తింటే తినగడ్డ అన్నాడ కోపం ఆయనకి
ఆ ఆ ఆ
లా
అయితమాయే తియ్ బిడ్డ కోపం అయితే అయితమే గాని అనాలి
ఆ మరి ఇగ ఎవర్ అనకుంటే ఏట్లనే ఇగ డాడ్ ఏమో అన్నడు ఎవరేమన్నరు ఇగ మనిషి అట్లనే పోతడ ఇగ గాలికి తిరిగినట్టేన ఇగ ఉ అనేటోళ్ళు లేక ఆయన గట్ల అయిండు అదే డాడ్ ఒక మాట గ తే అంటే ఎందుకు అట్లా అయితాడు. నానమ్మ ఒక మాట అంటే ఎందుకు అట్లా
మ్ తిన్నగా తినిపియ్యదు.
ఉమ్ ఇప్పుడైనా మరి అయ్య చెప్తాడో ఏం చెప్తాడో చూస్తే కదా ఇగ. మరి డాడీ ఫోన్ మంచి అయినా గా మరి నీకు ఇంట్ల ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి నువ్ ఏం చేద్దాం అనుకుంటానవ్ ఇపుడైయినా మంచిగా ఉంటావా గదే కథ పెళ్లి చేస్తావా అని డాడీ అడగాలె డాడీ ఇప్పుడు కాపోతే ఎప్పుడు అడుగుతాడు
డాడీ అడుగుతే ఇంటడ
వినకపోతే కొట్ కొట్టాలె నాలుగు కొట్టాలె నాలుగు కొట్టియినా మంచిగా చేసుకోవాలె
తండ్రి
ఆయన మరి ముగ్గురు బిడ్డల తండ్రి అయినా కూడా ఆయన ఏం చేస్తాండు మరి య్యా ఆయనకు తెలుసు తెలవనప్పుడు డాడీ అనే చెప్పాలి కడ
ఆ మరి ఇగ పది వెయి అయినే ముగ్గురు బిడ్డల తండ్రి అయినప్పుడు ఆయనకే తెలివాలె బిడ్డ మనకు కాదు
మా పొల్ల అయితే అమ్మ తిరిగి తిరిగి పొల్ల బక్కగ అయింది
నా పొళ్ల నువైతే ఎం మనిషి లేకుంటే గోరం
ఫోన్ కట్ చేయ్ ఇగ ఉండు
ఆ కట్ చెయ్
ఆ ఎందుకు నువ్వు ఊక ఫీల్ అయితున్నావ్ నువ్వు
ఫీల్ అవుడు కాదు బిడ్డ అక్కయ ను ఆ పొల్లా అంటది లేకుంటే పిల్ల అంటది డాడీ ఎమ్ అంటాడు అదేం లాంగ్వేజ్ అక్కయ్య అని పిలవాలి గని అంటడు
అల్ల ఆ
అ బిడ్డ
ఆ ఫోన్ కట్ చేయ్ ఏంకద్ కట్ చెయ్ సాల్ ఆగా ఆగా ఇగ పది నిమిషాలు కానీ ఇక మళ్ళా ఈ సెకండ్ల్యన వాళ్ళ కౌంట్ చేస్తె మళ్ళ ఎట్లా ఇగ ఆ కట్ చెయ్
ఎందుకు రా